ఆ చెప్పు
ఏం చేస్తున్నావు
ఏం చేయలే మొన్న క్రికెట్ జరిగింది ఇప్పుడు చూస్తున్నా
మొన్న క్రికెట్ దా ఎవర్ధి ఎవర్తో
మొన్నవి వరల్డ్ కప్ జరిగింది కదా
వరల్డ్ కప్ ఆడా ఎప్పుడో అయిపోయింధి వరల్డ్ కప్పు
అది మొన్న కుదరలేదు ఇప్పుడు చూస్తున్నా అని చెప్తున్నా నువ్వు చూడవా క్రికెట్
మ్యాచ్లు కదా మొన్నా జ్ జరిగింధి ఇండీయా వర్స
ఐసిసి జరిగింది కదా మొన్
ఆ
అవి టెస్ట్ మ్యాచ్లు కాదు
ఆ
వోల్డ్ కప్ అధి
వర్ల్డ కప్ కాధు అది
ఆ టీస్ట్ మ్యాచ్లు కాదు వరల్డ్ కప్ నువ్ చూడవా
చూస్తా మొన్ మొన్నొకటి చూసా ఇండియా ఉన్నప్పుడు మాత్రం చూస్తా మొన్న ఇండియా వర్సస్ నెదర్లాండ్ జరిగింది
ఇండియా వోర్సెస్
నెదర్ల్యాండ్స్
అవునా అధే గా నేను చూసా ఫైనల్ మ్యాచ్ ఆహ ఇండియా వర్సస్ సౌత్ ఆఫ్రికా జరిగింది నెదర్లాండ్స్ కాద్ సౌత్ ఆఫ్రిక బ్లాక్ డ్రెస్
బ్లాక్డ్రాస్ సౌత్ ఆఫ్రిక కాదు నెదర్లాండ్స్ అది
ద అనుకుంటా చూసుకో
సరేలే నాకు అంత ఐడియా లేదు నాకు క్రికెట్ అంత ఇంట్రెస్ట్ లేదు
ఇప్పుడు ఐపిఎల్ కూడా ఇంక స్టార్ట్ అవుద్ది
ఆ ఐపీఎల్ అయితే చూస్తా ఎందుకంటే ఐపీఎల్ చూస్తా బాగుంటది నువ్వు ఎవరికి ఫ్యాను
నేను సియస్కె ధోని ఫ్యాన్ ని
ధోని ఫ్యాన్ ఆ నువ్వు
అవును నువ్వెవరి ఫ్యాను
నేను పర్టికులర్ గా ఫ్యాన్ లేదు బట్ నాకు పర్సనల్ గా యెస్ ఆర్ హెచ్ ఇష్టం
యస్ ఆర్ హెచ్ సన్ రైసర్స్ అవును అది కూడా ఈ మధ్యనే కథా ప్రాబ్లమే
ఆ మెయిన్గా ఆమె ఆన్ ఆక్షన్ చూస్తాను నేను ఎక్కువ క్రికెట్ కంటే
ఏంది
ఆక్షన్ జరుపుతారు కదా
ఆ ఆ ఆ
ప్లేయర్స్ని కొనుక్కునేది అదే ఇంట్రెస్టింగ ఉంటది నాకు మ్యాచ్ కంటే
అద్ దేంతో చూస్తావు
అవి నార్మల్గా వదుల్తారు వాళ్ళే
దేంతో
యూట్యూబ్ ఛానల్స్ లొ వదుల్తారు క్రికెట్ ఛానలోనే చూపిస్తారు అవి
నాకు తెలిదు లే
రికార్డెడ్ లైవ్ కూడా వదులుతారు అనుకుంటా నేను ఎక్కువ రికార్డెడ్ చూస్తాను
ఆ బావుంటాయి క్రి క్రికెట్ బాగుంటయి అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ గామా అవార్డ్స్ అవార్డ్స్
అవార్డ్సా ఆ ఆ నేను చిన్నప్పుడు చూసేదాన్ని సైమా అవార్డ్స్ హు
అవంతా టెలివిజన్లో ఇవి ఆస్కార్ అవార్డ్స్ స్విచ్ అవార్డ్స్ కదా
స్విచ్ అవార్డ్స్ ఆ
అంటే మంచి పాపులారిటీ
ఆస్కార్ అవార్డ్ అది వేరు అది పర్టిక్యులర్ గా ఈ సినీ ఫీల్డ్ వాళ్లకి ఇచ్చేదే గా అది
రీసెంట్గా కూడా జరిగి రీసెంట్గా కూడా జరిగింది
ఆ జరిగింది హ్
అవార్డ్స్ బావుంటాయి
హ్మ్
బావుంటాయి అన్నీ చుసేక్కి ఓ కార్టూన్ నెట్వర్క్
బొమ్మలు నేను బొమ్మలు ఎక్కువ చూస్తా అనిమేషన్సు మెయిన్ గా జియో హోస్టర్ లో మోటు పట్లు అట్లా కాదు అనిమేషన్ల్ ఇవి ఇచ్తటో పియా
వాటికంటే ఇవి బావుం
అవి సిరీస్ లా ఉంటాయి ఒకే అస్సల్ ఒక ఎపిసోడ్ ఇట్ల కాకుండా నేన్ సినిమల్ ఎక్కువ జుస్తా నేన్ నా అనిమేషన్స్ జుస్తా ను అనిమేషన్స్ లో గూడా ఈమద్య సిరీస్లు ఎక్కువ ఇష్ సిరీసెస్ ఎక్కువ జుస్తా నేను
సిరీస్లక్కుచుస్త
ఆ న్నరు టో చూసాను
సిరీస్ నా నచ్చవు ఒక సినిమాతో అయిపోవాలంతే పాట్లు పాట్లు ఏం బావుంటాయి అవే
బాగుంటాయి క్యూరియాసిటీ కూడాట్టాయి డెమౌండ్స్ లే చూసాను అది లాస్ట్ పార్ట్ జుల్లమ్ నా ఇన్ఫినిటీ క్యాన్సిసల్ రీ లీస్ చేసారు
ఏంది
ఇన్ఫనిటీ క్యాజల్ ఫైనల్ టచ్ అది
ఇన్ఫనిటీ క్లాసరా
కాజల్
కజి ఓకే ఎట్లాది
అది ఇదే రెమోన్స్లేర్ లో ఫైనల్ వన్ పూజన్ అది బాగుంటది స్టోరీ అది
ఎన్నో మోట పట్లు క్రిష్ రూల్ నెంబర్ ట్వీ ట్వంటీ వన్
ఆ అవి నార్మల్ కార్టూన్స్దా
కా అవి అవి బాగుంటాయి
అవి చూస్తా అవి నార్మల్ చూస్తా కాని ఇది బాగుంటాయి అవి ఆన మస్ సిరీస్ మొన్న గేమ్ ట్రోన్స్ చూస దే దాన్ని కాలే సిరీస్
చే అనేదో ఒకటి కూడా ఉంది కదా
సాది గేమ్ ఆఫ్ త్రోన్స్
బాగుంటాది
ఆ బాగుంటది అది కూడా సిరిసె కానీ కొంచెం ఆ
గేమ్ అఫ్ త్రోన్స్ స్ట్రేంజర్ థింగ్స్ చూసావా
స్ట్రాంజర్ థింగ్స్ కుడా చూసా మొత్తం చూస రీసెంట్ గా వచ్చిన సిరీస్ కూడా కంప్లీట్ చేసేసా
హ్మ్ స్ట్రెంజర్ థింగ్స్ గేమ్ ఆఫ్ తథ్రోన్స్ ఇంకా ఉన్నాయి చాలా చాలా
ఫేమస్ సిరీస్లు కొన్ని ఉన్నాయి అవి మాత్రం చూస్తాను
కొరియా ను్వులు కొన్ని కొన్ని బావుంటాయి
అ రీసెంట్ గా ఎవర్ యూనివర్స్ అని ఒకటి వచ్చింది అవర్ యూనియర్స్
కొరియన్లో మంచిగా ఏం బాగుంటాయి చెప్పు
బాగుం ఉంటాయి అంటే అన్ని బాగుంటాయి మాక్సిమం ఇప్పుడు అవర్ యూనివర్స్ ట్రాండ్ లో ఉంది
అవర్ యూనివర్సా ఆహా ఇంకేం బాగుంటయి
ఉన్నాయి చాలా అని బాగుంటాయి
దేన్లో చూస్తావ్ నువ్వు
ఐటివీ అని ఒక యాప్ ఉంటుంది
యాల
హాయి టీవీ హ హచ్ ఐ టివి హెచ్ఐటి చ్చై టీవి అంటారు దన్ని
అవునవును
ఆ దాంట్లో చూడొచ్చు దాంట్లో కొరియన్ డ్రామాస్ అనిమేస్ కొరియాకు సంబంధించినటువన్న రిలీజ్ చేసినారు
ఇప్పుడు అదొక ట్రెండ్ కొరియన్ సిరీస్ చూడ్టం అదేంటో అర్థం కాదు
ట్రాండ్ అంటే అవి కొన్ని హై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తాయి పీపుల్ కి
ఏందో ఒకరేద్ చేస్తే ఇంకది ట్రెండ్ అయిపోద్ది అసలు
ట్రెండ్ అంటే ఇంట్రెస్ట్ంగ్ ఉండదు కాబట్టి సలు ఇంట్రెస్టింగ్ ఉండకపోతే నేనే చూడ్ను సినిమాలు రీసెంట్ గ సినిమాస్ కూడ మ చూ ఉన్నయ్ కదా విత్ లవ్ అనే సినిమా
అర్థం కాలే ఏ
విత్ లవ్
దేందో కొరియన్లోన
కాదు తెల్గ్ తమిళ్ వాడిది, సినిమా విత్ లవ్ సినిమా చూలేద? కపుల్ ఫ్రెండ్ ఫ్రెండ్ విత్ లవ్ కావలంటే చూడు బావుంది.
విత్ లవ్ ఆ చూడాల మల కపుల్స్ ఫ్రండి చూసను బాగ్ ఉంది
ఏమో అది ఓవర్ రేటెడ్ అని చెప్పారు నాకు
లేద్ లేద్ చాలా బాగుంది. లాస్ట్ లో ఆ పాప చచ్చిపోతుంది.
ఆ అందుకే చూడను నేన్ సాడ్ స్ సాడ్ ఎండింగ్స్ ఉన్నేటివి చూడను.
స్టోరీ మాత్రం
ఆ
ప్రజెంట్ రియల్ స్టోరీలా లవ్ ఏ ఏమో మరి
ఏమో నేను స్టోరీ అయితే చూడలే అది. విత్ లవ్ అయితే బాగా ఫ్లో లో ఒక ఫ్లోలో పో
కామెడీ గా ఉందా? ఏమో చూడాల ఇంక మార్చ్ నైన్ ఇన్ పవన్ కళ్యాణ్ది కూడా రిలీజ్ ఉంది కదా మూవీ. మీ రిలీజ్ ఉచ్చాద్ భగత్ సింగ్ కొత్ త్త సిన్మా
ఆఆ ఆ పోవాల? ఆహ థియేటర్కి పోతావా నువ్వు? నేన్ బోను నాకు అలవాట్, లాస్ట్ సినిమ అన్ చెప్పారా?
అప్పుడు అన్నాడు కదా వాడు ఇంక ఇదే ఇంకా చేయను పాలిటిక్స్లో దిగేస్తాను అన్ చెప్పి.
ఏమో తెలిదు నాకు. లాస్ట్ సినిమానినైతే నేన్ ఇన్లేదు. వాల్ మాన్ వాల్ మాన్ నాకు తియేటర్ పోయే అలవాట్లేదు.
అప్పుడూ ఎళ్ళినవని చెప్పావ్ గుర్ తుంద అవత్తార్కేదు
లేదు వెళ్ళ వెళ్ళలేదు నేను అంటే అవి నేన్ చెప్పిన గదా నాకు ఆన్మె అంటే ఇంట్రెస్ట్ అని ఆనిమేలూ ఇట్లాంటివి, మొన్న గూడా అవుతార్ పైర్ అని వచ్చింది గదా, ఫైర్ నాషన్ దాన్ని కూడా చూడ్లేదు గదా నన్ను ఇంట్రెస్ట్ పోయింది నాకి ఇప్పుడు దీని మీద
కానీ ఇప్పుడే, అది కూడా ఒక ట్రెండ్ మూవీ ఎళ్ళి టియేటర్లో చూడ్డం.
మూవి నేనేం ఆ వో కే చిన్న చిన్న ఈ జంజీకిర్స్ అంతా, మైన్యూట్ థింగ్స్ అన్నిట్ని ఏదో పెద్ద ఇదిలా చేస్తారులే. కానీ ఎంజాయ్మెంట్ కనబడీ, ఆ ఎంజాయ్మెంట్ పీక్స్ లో ఉంది జనాభాకి.
ఆ అది లిమిట్ ఉండాలా కొంచెం వరకు
అదే మోరల్ వ్యాల్యూస్ లేకుండా అయిపోతంది
అందరుండర్లే అట్లా
ఉహుహు అదే
ఏందో అన్ని ట్రెండ్ ట్రెండ్ అంటారు ఏం చేస్తున
అడి ఏం ట్రెండ్ ఆ ఏం జేసిన ట్రెండ్ అంటారు అది మెయిన్ థింగ్
ఆ పూసలు అమ్మే పిల్లని ట్రెండ్ చేసారు
ఆ పూసలు అమ్మే పిల్లని ట్రెండ్ చేసార్ ప్రి హీరోయిన్ జేస్తున్నారు ఒక లైఫే మారిపొయింది సరేలే కొన్నిటికి మంచికే
లక్క్ ఉండాలనుకుంటా
నిజమే లక్క్ ఉండాల
ఏందొ లక్కున్ టే ఇంక మంచిగా అన్నీ సెట్ అయితై అనుకుంట
అట్లా ఆ పిల్లకి లక్కుండేగా పిల్ల అంత ఫేమస్ అయిపోయింది
అది గూడా పాయింటె
ఊ ఫన్ని అన్నిట్లో అట్ల కలిసోస్తాది సరే మరి నాకు మెస్ కి టైమ్ అయింది బాయ్
ఆ నాగుడా సరే సరే
ఉమ్